హలో
హలో
హాయ్ బాగున్నారా
బాగున్నామండి బాగున్నారా మీరు ఏం చేస్తున్నారు
బాగున్నామండి ఏం లేదండి ఇప్పుడే పనులు అయిపోయాయి అలా కూర్చున్నాను వం ట చేయాలి ఇంకా మీదయిపోయిందా వంట
ఇప్పుడె
హలో
ఇప్పుడే టీ తాగాను వినిపించట్లేదా
ఆహా లేదండి ఏమైనా ప్రాబ్లమా
ఏం ప్రాబ్లం లేదు నాకైతే ఆల్ క్లియర్
ఆ అదే ఎం కర్రీ చేసారు మరి
మేము గుత్తి వంకాయ చేసాను
అవునా వంకాయ అంటే గుర్తొచ్చింది మీరు ఇంట్లోనే మీ కు పండుతాయా లేదంటే మార్కెట్ నుండి తెచ్చుకుంటారా
అంటే మేము వంకాయలు ఇట్లా కూరగాయలు చేయమండి ఇంట్లో ఓన్ లీ పుదీనా గోంగూర ఇంకా ఇట్లా ఆకుకూరలు ఉంటాయి గదా కొన్ని నీ అవి మాత్రమే ఇంట్లో పండి
ఎందుకండి ఇవి టమా టాలు వంకాయలు ఇవి పండిస్తే ఏమైతు మీకు మంచిగా ఉంటది కదా ఫ్రెష్ గా ఎప్పు డప్పుడు
మీరు పం మీరు పండిస్తారా మీకు
లేదండి నాకు అలా చాలా ఇష్ ష్టం పండించడం కానీ మాకు ప్లేస్ ఉండదు అది ప్రాబ్లం
మాకు ప్లేస్ లేకనే పండిస్
మీకు బిల్డింగ్ ఉంది గదా అండి మీరు మీద్ద మీద ఇప్పుడు అన్ని ట్రై ఎండింగ్ లో ఉన్నాయి గదా అట్లా పండిస్తారు అనుకుంటున్నా నేను
ఎవరు చెప్పారు మీకు
ఉంది కదా అండి పోయినసార్ వచ్చినప్పుడు చూస్ చ్చాను ఇప్పుడు రెంట్ షిఫ్ట్ అయ్యారా రూము
మీకు ఇష్టమా అండి అట్లా
అవును నాకు చాలా ఇష్టం అంటలే ఫ్రెష్ గా ఎప్పుడు దప్పుడు తెంపుకొని ఇట్లా కర్రీస్ చెస్తే అది టేస్ట్ చూడ బాంటది ఇట్లా మన కూడా హాయిగా అనిపిస్తది ఎప్పుడైనా స్ట్రెస్ రిలీఫ్ ఉన్నా ఏ ఉన్నా వాటితో కొంచె చేపు గడిపితే ఆ మొక్కల తొటి మనమె పెంచిన ఫీలింగ్ ఉంటది గదా అది దాన్ తోటి కర్రీస్ గానీ అట్లా చేస్తే ఇంకా హాయిగా ఉంటది అన్నట్టు మనసుకి
అవునండి కానీ మేమింకా కూరగాయల్కెళ్తాం మాకు దగ్గర చాలా దగ్గర మార్కెట్
అవునా అంటే వీక్లీ దెచ్చుకుంటారా
లేదు డైలీ వెళ్తాం అంటే ఈ ఈ రోజు ఏమి కావలో అట్లా ఎందుకంటే అవి నడ్చి వాకింగ్ డిస్టెన్స్ లో ఉంట్
అంటే మీకు సంత ఉంటది గదా అంటే ఒకటే డే ఉంటది కదా
మాకు సంత అట్లేం ఉండదండి మేం సిటీలో ఉంటం
అవునా విలేజ్ అనుకుంటున్నా నేను సో అందుకే అలా అడిగాను
మరి ఇంటి కసునంటవ్ అదంతా కాదండీ మేము సిట్ టిలో ఉంటము నీ వాకింగ్ డిస్టెన్స్ లో ఉంటాయి నైట్ ఉంటది మార్కెట్ నైన్ నుండి అంటే ఆఫీస్ కి వెళ్ళి వొస్తం గదా వొచ్చినంక నైట్ పూట సల్లగా వాళ్ళు లైటేసి బెడ్తరు ఈవినింగ్ ఇంకా చాలా మంది అక్కడ సిటీ లో అంతే నైట్ మాత్ర త్రమే వెళ్లి కూరగాయలు దెచ్చుకుంటరు
అవునా ఎవరితో ఎళ్తారు
ఆ మా అపార్ట్మెంట్ పక్కనే అంటే ప్ ఒక గల్లీ తిరిగేస్తే వొస్తది కాబట్టి మేము ఎప్పడికప్పు లో దెచ్చుకొని ఫ్రెష్ గా చేసుకుంటాం వన్ వీక్లీ అట్లా దెచుకోవాలన్ అంటే అవీ మురుగుతయ్
కు బేరం చేయడం వొచ్చాండి ఇట్లా తక్కువకీయ్యండి అట్లా ఇట్లా అని
ఇంగా బేరం జేయడం ఇష్టం లేదు ఎందుకంటే రైతులు పాపం కష్టపడి పండిస్తరు గదా అడగన్ అట్లా
అవునాండి
బేరం జేస్తారాండి
అవునండి ఇక్కడ బేరం ఆడుతాం మేము
అవునా ఎట్లా హలో
ఆ చెప్పండి
బేరం ఎందుకండి రైతులు పాపం కష్టపడి పండిస్తారు గదా వాళ్ళక్ గూడా రావాలి గదా తగిన లాభం
అవును అది నిజమే గనీ వాళ్ళేంతంటే అంత చెప్తే పెట్టలేం కదాండి కొంచెం మన దగ్గర కూడా మన పొజిషన్ కూడా ఆలోచించుకోవాలే గదా అందరూ అట్లా డబ్బులు ఉండవు కదా కొన్ని సిచ్యువేషన్స్ లో అలాంటప్పు అడుగుతాం
ఉహు మంచి పని చేశారు
మరి ఆన్లైన్ పేమెంట్స్ ఉంటయి లేపోతే డైరెక్ట్ క్యాష్ ఇస్తారా వాళ్ళకు
అంటే వాళ్ళు స్కానర్స్ ఇప్పుడు ఏ షాప్ కైనా వెళ్ళండి స్కానర్స్ ముందు బెడ్తారు అట్లనే వీల్ దగ్గర గూడా స్ స్కానర్స్ ఉంటాయి క్యాష్ ఉన్నా వాళ్ళు క్యాష్ లేదు కూరగాయలు ఇక్కడ సిటీస్ లో ఎప్పుడైనా వచ్చిర్రా మీరు అలా కూరగాయల బండి ముందే ఇట్లా వెడ్తారండి స్కానర్లు అక్కడ స్కాన్ జేపిచ్చుకుంటే అయిపోతది మనకు అక్కడ మనీ ఇయ్యచ్చు లేపోతే క్యాష్ కూడా అవెలేబుల్ గా ఉంటది
జనాలు ఎక్కువగా ఉంటరాండి
ఆవు అంటే ఈ ఆ ఈవినింగ్ టైమ్ అంటే కొందరు నడవడానికి వాకింగ్ అట్లస్తరు అంటే రోడ్డు అవ్ట్ అటు ఇటు అవుతల చుట్టుపక్కల ఇట్లా అటు ఇటు సైడ్కి వెడ్తారన్నట్టు నడిచే వాళ్ళు నడుచుకుంట ఆడుగోకుంటా కొనుక్కుంటా వెళ్తా ఉంటారు బానే మంది ఉంటరు డైలీ వస్తరు
కూరగాయలు వెజిటేబుల్స్ అంటే ఇవే దెచ్చుకుంటరా ఫ్రూట్స్ ఇవి గూడా తెచ్చుకుంటారా
ఎప్పుడన్నా ఇంకా జ్యూస్ అట్లా తాగాలన్పిచ్చుకున్నప్పుడు మీరు మిస్సర మార్కెట్కెళ్లరాండి అంటే మీ వైపు ఎట్లా ఉంటయి మార్కె
మనదిక్కు అన్నీ ఉంటాయండి ఏ టు జెడ్ దొరుక్తాయి ఒకటేసారి వెళ్ళినప్పుడే తెచ్చేస్కుంటాం అన్ని ఫ్రూట్సు వెజిటేబుల్స్ ఫ్రూట్సేక్కువ తింటాం మేము
వీక్లీ వన్సేళ్తారా మీరు
లేదు టూ టైమ్స్ తెచ్చుకుంటాం ఇగ దగ్గరున్న షాప్ లలో దొరుకుతాయి అంటే కూరగాయలు లేనప్పుడు అట్లా ఆలు మిల్లిమికరుంటాయి కదాండి అవి ఇన్స్టంట్గా అంటే అప్పుడప్పుడు చేసుకు కోవడానికి అవి తెచ్చేస్కుంటాం ఒకవేళ లేకుంటే
మీకు అటు రేట్స్ ఇప్పుడేట్లా ఉన్నాయండి టమాటా మాకైతే పడిపోయింది పది రూపాయలు ఒక కిలో ఇరవై రూపాయ్ లకి రెండు కిలో ఇస్తా అంటున్నారు
ఔను సేమ్ అండి మాకు కూడా ఇక్కడ అదే రేటుంది ఇంటి అవసరాల వస్తువులు ఎక్కడ నుండి తెచ్చుకుంటారు మరి మార్కెట్లా లేకపోతే సూపర్ మార్కెట్ ఎల్
మేము డిమార్టు ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి
ఎవ్రీ మంతక్కడే తెచ్చుకుంటారా
అవ్నండి కానీ ఏమన్పిస్తుందంటే అక్కడ కావాల్సిన సామాన్ కాకుండా అక్కడ కనిపించిన అన్ని కొనాలన్పిస్తది అందుకే మొత్తం మ మని అయిపోతున్నాయి అక్కడేమో కొనలేం పిల్లలేమో అది కావాలి ఇది కావాలంటారు పేమెంట్ చేసి దగ్గర వాళ్ళది కూడా ఐడియా చాలా బాగుందండి అసలు పేమెంట్ జేసే కాడ అని పిల్లల్కి సంబంధించినయ్ పెడ్తరు రు ఇగ బాదిగోనింటారు కానీ ఏంటంటే నాక ఒకటేమన్పిస్తుందంటే క్యాష్ చు మనం యూజ్ చేసేటప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ రాక్ క ముందే మన జీవనశైలి బాగుండేదన్పించేది ఎందుకంటే మనకు మని ఉంటేనే అరె ఇప్పుడు మనీలెవ్లే అని కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం కానీ ఇప్పుడట్లాలేదు మనీ ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ఆ లైన్ చ్చిందా ఆ కొనుడే అట్లా నడుస్తుందండి వ్యవహారం
ఊ ఔనండి ఇంకా మీకు వెజిటేబుల్స్ లో ఏమిష్టం ఏ వెజిటేబుల్సిస్టమ్ ఎక్కువ ఏం చేస్కుంటారు ఎక్కువ కర్రీస్
కాకరకాయ చేదు చేదు అంటారు కానీ నాకు ఇష్టమండి మా ఇంట్లో అక్క ఉంట
ఫ్రై చేస్కుంటారా లేక్ లేకపోతే పులుసా లేకపోతే అదేంది పచ్చడియా
పచ్చడెక్కువ చేసుకుంటాం ఫ్రై కూడా చేసుకుంటాం కాని మా అక్కకి ఎందుకో నచ్చదు అంటే నాకు చి ఉన్నప్పుడు మా అమ్మ ఏప్పింది ఏంటి దంటే కాకరకాయలు చేదుగానే ఉంటాయి గాని తినగా తినగా వేము తీయ్యనుండు అని చిన్నప్పుడు పద్యం చెప్పినట్టు వేపాకైనా కూడా ఏదైనా అండి చేదు సమకూరుద అంటే ఏ పని చేసినా కూడా అది ఈజీగా ఐతు ఆ ఉంటంది అన్నట్టు తిన్న తిన్నా కూడా అది కాకరకాయగాని వేపాకని ఏది అయినా తినగా తినగా తీయ్యగనే ఉంటది న కడుపులో పురుగు జనిపోతు తది తిన్మనీ మా అమ్మా చిన్నప్పుడు జేప్తే ఇంకా తినడం స్టార్ట్ చేస్తే ఎప్పుడు అది నాకు అది ఫేవరెట్ కర్రండి మా అక్కకి సేమ్ ఇదే మా మాట చెప్పింది కానీ తను అస్సలు వినదండి తినదు కూడా
నాకు కూడా అది ఇష్టముండదండి కాకర్కాయ అసలేందుకు అంటే తింటా కానీ అవి వెజిటేబుల్స్ తినను నాక పప్పు పప్పు చారూ చారు బాగిష్టం నాకు
అయ్యో పప్పుచ్చరు కాదు
నాకు ఆ వెజిటేబుల్స్ అంత నచ్చవు ఆ డ్రమ్స్టిక్ అంటే అదేంది మునిక్కాయ ఉంటంది కదా టొమాటో మునిక్క కాయ సాంబార్లో పప్పులు వేస్తే అమునిక్కాయలు ఇష్టం ఇంకా చిక్కుడుకాయ వంకాయ ఇష్ట చం ఈ అల్చేంతకాయలుంటాయే అల్చంతకాయ గోరు చిక్కుడుగాయ ఈ దొండకాయ అవైతే నాకు అస్సహ్య అండి అస్సదిన బుద్దిగాదు మా ఇంట్లో ఏస్తరుగాని అవి నేను ముట్టను కూడా ముట్టను
అవునా మున్ మునిక్కయేట్లా చేస్త చేస్తారండి ప్రాసెస్ తెల్సా
టమాటో ముని కాయ అండి
అవునా మీరు చేస్తారా అమ్మ చేస్తారా
మా మమ్మీనే చేస్తుంది అండి నాకు రాదు వంట నేను అన్ని కట్ చేసి ఇస్తాను మా మమ్మీ కట్ చేస్తది నాకు మీకు వచ్చా అండి వంటలు
ఆ వచ్చి అండి నేను బిర్యానీ కూడా చేస్తా అవునండి నాకు ఇష్టం మన వంటిట్తో హ్యాబిట్ అందరు మా డాడీ అయితే డాడీ ఎట్లా అంటే ఒక ఇప్పి చేసినా కూడా కూతురు చేసిందని బాలేకపోయినా చెప్ తరు అలాంటిది నేను బిర్యానీ చేస్తే అరే చాలా బావుందని వేళ్ళు కూడా చెప్పరించాడు
అయ్యో ఈది పెద్ద జోక అండి
అయ్యో జోక్ ఎందుకు అండి కదా మీరు మీకు తెలియట్లలేదు ఒకసారి మీరు ఒకసారి వంట చేయండి మీ డాడీ అప్ప్రెసియేట్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది అది జోకో ఎమోషన్
చేశానండి నేను ఒకసారి ఎగ్ కర్రీ చేసాను
ఇప్పుడే ఏం రావు వట్టి కట్ చేసి ఇస్తా అన్నారు
అంటే వెజిటల్స్ కర్రీస్ కర్రీస్ రావు ఒక ఎగ్ ఒక మ్యాగీ ఆ రెండు వచ్చు టీ పెట్టడం వచ్చు
ఎగ్ కర్రీ అన్నారు ఇప్పుడే ఎగ్ కర్రీ అన్నారు అయితే
అదే ఎగ్ కర్రీ వచ్చు
ఆహా
కొన్ని మాత్రమే వచ్చు కొన్ని మాత్ర మాత్రమే వచ్చు అంటే హాఫ్ హాఫ్ ప్రాసెస్ వచ్చు తర్వాత రాదు
ఓ ఇప్పుడు పెళ్లి అయినాక ఏం తింటారండి
అప్పుడు వరకు నేర్చుకుంటారండి
ఓకే అండి నేర్చుకోండి అసలు వంట చేయకపోతే తిండి ఈ తినడం గాలువదు పూట గడువదు ఉక్కే బయట కొనాలంటే ఏం కొంటామండి అసలే ఆయిల్ బాగలేవు గ్యాస్ బా అసలే గ్యాస్ దొరకట్లేదు క్యాడిల్ మీద వండుతున్నారు కొందరు
అవును చూశాను నేను కూడా ఓకే అండి నేను ఇక వంట చేయాలి టైం అయితుంది నాకు కొంచెం
ఏం ఒంట చేస్తారండి ఇప్పుడే గా రాదన్నారు
చెయాలి కదాండి మరి తినాలి అంటే
మమ్మీకి కోసిస్తారా అదే మరి వంట చేయాలన్నారు అయితే నేను షాక్ అయినా రాదు నేర్చుకోవాలి అన్నారు కదా అని మ్ ఓకే అండి బాయ్
ఓకే అండి బాయ్